హలో హాయ్ అండి బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారండి
బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏంటండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఉన్నాను ఊరికే మీరేమి చేస్తున్నారండి?
మొన్న మొహరంకి వెళ్ళానండి దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి
మొహరం కా అండీ మా ఊర్లో అసలు ఫెస్టివల్స్ ఏ చేయరండి మొహరం
అవునా అండి మా ఊర్లో చాలా మంచిగా చేస్తారండి, మొన్న కూడా వెళ్ళేసి వచ్చాను.
ఎలా చేస్తారండి అంటే హలో
ఆ అవునండీ ఆ ఆ ఆ
ఎలా చేస్తారండి
ఆ అవునండి మొహరం అనేది ఒక ముస్లిం పండుగ కదా అండి ఫెస్టివల్
ఆ ఆ అవునండి
ఆ అవునండి ఇట్లా మా ఊర్లో ముస్లిమ్స్ వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి పాలుకి వెళ్ళి పీర్లు తెస్తారండి మేము మా సైడ్ మేము పీర్లు అంటామండి మీ సైడ్ మీరు ఎలా అంటారో తెలీదండి నాకి
ఉమ్మ్
మా సైడ్ మొహరం పీర్లు తెస్తారంండి ఆ పీర్లు అనేవి ఒక మాక్సిమం ఒక ట్వంటీ వరకు తెస్తారండి మంచిగా బం బంగారంతో తయారు చేస్తారండి పీర్లని బంగారంతో తయారు చేసి ఊర్లోకి తెస్తారండి ఒక మొహరం ఈ రోజు అనంగా కొన్ని డేస్ ముందే తెస్తారండి కొన్ని డేస్ ముందే తె చ్చి మంచిగా బంగారంతో తయారు చేసి అంటే చేసిన తర్వాత ఒక ఇంట్లో పెడతారండి అంటే రూమ్ లో అన్ని మంచిగా వరుసగా పెడతారండి పెట్టిన తర్వాత మళ్ళా మన హిందూ సాంప్రదాయంలో ఎలా పూజిస్తారో అలా ముస్లిమ్స్ వాళ్ళు కూడా పూజిస్తార అండి దేవుడికి పూజించి వాళ్ళ భాషలో వాళ్ళు మంత్రాలు చదువుతారండి చదివిన తర్వాత ఊర్లోకి తెస్తారండి ఊళ్ళోకి అంటే డప్పులు ఉంటాయి కదండి డ్రమ్స్ వాళ్ళని పిలిపించి డ్రమ్స్ ద్వారా ఊళ్లోకంత ఊరేగింపు ఇస్తారండి
ఆహా
ఆ ఊరే గింపి ఊరే డైలీ ఈవెనింగ్ మార్నింగ్ వచ్చి చట్ లోనే వస్తాయండి అంటే ఫోర్ కి ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతారండి
ఇంగా
అట్లా ఊరు మొత్తం తిరుగుతారండి ఊర్లోకి వస్తున్నాయి అంటే మనకి చాలా మంచిగా ఉంటందండి ఫ్రెష్నెస్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అదంటే చాలా ఫ్రెష్నెస్ బాగుంటదండి అలా అలా చిన్న పిల్లలు కూడా తీసుకుంటారండి అలా పీర్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని ఆ ప్రతి ఇంటి దగ్గర దగ్గర ఆపుతారండి ఆ ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా చక్కర పప్పులు ఇంకా అగరబత్తిలు ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఆ ఆ దేవుళ్ళకి అదే ఆ స్వాముల వాళ్ళకి పూజించి మళ్ళీ కొంచెం మనకు ప్రసాదం ఇస్తారండి ఇచ్చిన తర్వా త అది మనం చిన్న చిన్న పిల్లకి గాని పెద్దోళ్ళకి గాని ఇస్తే అది ప్రసాదంగా తింటారండి అలా డైలీ వన్ వీక్ వన్ వన్ వీక్ అట్లా చేస్తారండి డైలీ అలా చేస్తారు మార్నింగ్ ఈవెనింగ్ అట్లా చేసిన తర్వాత గా దే ఆ ఈ రోజు మొహరం మనం ఒక టూ డేస్ ముందు బిఫోర్ వన్ డే ముందు చిన్న గున్నం అండి అంటే ఏం చేశారంటే గున్నం అంటే సర్కిల్ లాగా లోపల ఇసుకంత తవ్వేసి ఇసుకంత తవ్వేసి అందులోకి కట్టెలు ఉంటాయి కదాండి ఏమైనా కట్టెలు పాత బట్టలు గానీ ఏ మైనా పాతవి అండ్ సామాన్లు కాదు సామాన్లుగానీ ఏమన్నా మనకి యూజ్ కానివి అన్నీ అందులో వేసేస్తానండి అందులో వేసేసి మంట పెడతారండి అప్పుడు మనకున్న దోషం అం త ఏమైనా మనన్న చెడు అంతా వెళ్ళిపోతుందండి అలా చిన్న గున్నం చేశారండి బిఫోర్ వన్ డే ముందు ఇంకా లాస్ట్ టు డే లాస్ట్ డే పెద్ద గుండం చేస్తారండి చిన్న గుండం ని ఇంకా ఎక్కువ లె అంత పూడ్సేసి చాలా పెద్ద సర్కిల్గా చేసి అంత పుల్లలు ఆ పొల్ లలు చెట్లను కట్ చేసి చెట్లను కూడా కట్ చేస్తారండి చాలా చాలా పెద్ద చాలా చాలా పెద్ద కొమ్మలు అవంతా తీ చేస్తారండి చేసేసి ఆ రోజు కూడా చాలా ఆవు ఆ రోజు చాలా పెద్దగా చేశారండి అంటే ఆ ఊర్లో వేషాలు వేస్తారు వేషాలు వేసిన తర్వాత ఎలా ఆ చాలా చాలా వేషాలు వేస్తారండి వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు సర్కస్ చేస్తారు సర్కస్ వాళ్ళని పిలిపిస్తారు ఇంకా మొత్తంగా అట్లా మంచిగా చేస్తారండి పెద్దగున్నం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నైట్ కి అయిపోతుంది ఫెస్టివల్ ఈ రోజు నైట్ అంటే ఆరు నైట్ పీర్లని వేరే ఊరుకు దూరంగా బెట్టి పాట పాడతారండి ఒక వాళ్ళ భాషలో ఒక పాట పాడతార్ ఎందుకో ఈ రోజు ఇంకా ఇది అయిపోతున్ వుంది ముగుస్తుంది అనగా పాట పాడుతూ ఆప్ ఆ పీర్లని తీసుకొనెళ్ళేసి ఏదో చేస్తారండి అది కూడా నాకు తెలీదు నేను నేనూ వెళ్ళలేదండి అమ్మాయిలట్లా వెళ్ళకూడదంట అలా వాళ్ళ ద్దరు ఎళ్ళేసి మంచిగ ఏదో పాట పాడేసి మళ్ళీ ఎనక్కోస్తారండి అలా చేస్తారండి మా ఊర్లో చాలా బా చేస్తారండి
ఉమ్ హు
అలా మీ ఊర్లో ఏ ఏ ఫెస్టివల్స్ చేయరా అండి మంచిగా
మా ఊర్లో ఏ ఫెస్టివల్ చేస్తరంటే ఆ ఉగాది ఆ దసరా ఇంకా ఒకట్ టి వినాయక చవితి అండి వినాయక చవితి చాలా బా చేసుకుంటాం అండి మా ఊర్లో
ఓకె ఇప్పుడు వస్తుంది కదా అండి ఎలా చేస్తరు మరి మీరెళ్తారా మీర్ డ్యాన్సస్ ఏస్తారా అండి
ఒక వాట్సప్ వాట్సాప్ లో ఒక గ్రూప్ ఉంటుందనమాట మా ఊర్లో బాయ్స్ ఉంటరు గదా అండి వాళ్ళందరిది ఒకా గ్రూప్ ఉంటది యూత్ ది వాళ్లెం జేస్తరం టే స్టార్ట్ జేస్తరు చందా వసూలు చేసుకోవడం అంతా ఒక్కొక్కరు ఇంతింతాని ఫిక్స్ ఉంటుంద్ మనీ, సో ఒక్కొక్కరు అంతంతిస్తా ఉంటారనమాట దాంట్లో వాళ్ళు త్రీ డేస్ వినాయకుడ్నీ పెడతరండి ఊర్లో త్రీ డేస్ పెడితే ఆ త్రీ డేస్ గాని అన్న ప్రసాదం ఇన్ గుడి దగ్గరుంటున్ టది తర్వాత ఫైనల్ డే వచ్చేసి అది ఇది ఉంటదండి ఏమంటే ఫైనల్ డే వచ్చేసి మనకు ఆ డీజే ఉంట్ టుంది ఇంక ఊర్లో వాళ్ళు టీ షర్ట్స్ తెప్పిచ్చుకుంటారు బావుంటందండి ఓవరాల్ గ గేమ్స్ ఉంటాయి గేమ్స్ లో బాగా పార్టిసిపేట్ చేసినోళ్ళకేమో గిఫ్ట్ లుంటాయి ఇప్పుడు స్టూడెంట్స్ అంటే చిన్న పిల్లల్నే ఆడిస్తారనమాట వాళ్ళయ్ డినారనుకోండి వాళ్ళకొచ్చిందనుకోండి గే గిఫ్ టు ఆళ్ళక్ బుక్స్, పెన్స్ అలాంటివిస్తారనమాట గిఫ్ట్
ఓకే ఆ అండి
బావుంటుందండి ఇంగ ఉగాది అయితే ఉమ్ ఉగాది వచ్చేసి మా ఊర్లో ఒ ఒ ఒ అదే చెప్తరండి తెలుగుదేశంలో ఉగాది చ్చేసి ఇట్లా ఆ న్యూ ఇయర్ లా జరుపుకుంటరాని మా ఊర్లో యాస్టీజ్ అలాగే జరుప్ కుంటరండి అందరు ఊర్లో ఉన్న జనాలంతా వస్ స్తరండి ఆ రోజు, వచ్చి ఊరి మధ్యలో ఒకటి ఉంటదనమాట ఆ ఊరి మధ్యలో ప్లేస్ ఖాళీ ప్లేసు అక్కడ అందరు గుమగూడి ఆ కొంచెం ఏదో ఒకటి పెద్దోల్లాడే గేమ్ ఉంటదనమాట అది ఏదేదో చేస్తరు తర్వాత బొరుగులు ఫ్రూట్స్ అన్ని యాడ్ జేసి ఒక పలహారం లాగ్ చేస్తరనమాట దాన్ని ఊర్ళ జనాలకందరికి పెడతరనమాట ఇలాగా బావుంటుద్దండి అంతా ఊర్లో ఓవరాల్గా ఫెస్టివల్ వైబ్స్ అంటే ఉగాది దసరా ఇంగా వినాయక్ చవితి ఈ మూడు చ చెప్పండి చెప్పండి
ఆ అవునండి మా ఊర్లో కూడా వినాయక్ చవితి చాలా బాగా చేస్తారండి ఒక్ ఆ వినాయక్ ఆ అదే అండి వినాయకుని మున్ తెస్తారండి ఫెస్టివల్ కు ఒక ఆ వన్ డే ముందు వన్ డే ముందు వచ్చిన తర్వాత త వినాయకుని త్రీ డేస్ నిల్చోబడతారండి మా ఊర్లో ఫస్ట్ డే ఆ ఆ ఫస్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఈరోజు పండగ అనంగ మార్నింగ్ మార్నింగే అండి పూజారి వచ్చేసి మంచిగా పూజచ్చేసి ఊర్లో వాళ్ళందరినీ పిలిపిస్తారండి పిలిపిచ్చేసి అప్ క్కడ ఎంతోన్న పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఊర్లో ఇంకా పెద్ద మంచిగా ఉండే వాళ్ళని పిలి పిచ్చేసి వాళ్ళతో పూజ కూడా చేపిస్తారండి మరంటే మనకు ఆ ఆ అట్లా అలాగే మనకి ఏమైనా ఎలా ఉంది జాతకం అలా అట్లా ఆ ఉగాదికి చేస్తారండి వినాయక్ చౌతికి ఆ ఏమైన పోవాలన్న దోషం అలాంటివి కూడా పూజ చేస్తారండి మాకు ప్ర ప్రత్యేకంగా మా ఊర్లో చేస్తారు ఇంకా ఆ నిమజ్జనం రోజు మార్న్ ఆఫ్టర్నూన్ టైము ఆఫ్టర్నూన్ టైము ఊర్లో ఊరికి మొత్తానికి భోజనాలు పట్టిస్తారండి
ఊమ్
ఊర్లో మొత్తము భో భోజనాలు పెట్టిస్తారు అయిపోయిన తర్వాత లడ్డుూ లడ్డుూ వేలం పాట పాడతారు తర్వాత రంగులు వేసుకుంటూ ఏ వేసుకుంటూ డీజెల్ పెడుతూ లేదంటే కోలాటము ఇలాంటివంతా చేసుకునేసి లాస్ట్ నిమజ్జనం అట్లా చేస్తారండి చాలా బాగా చేస్తారండి పూజలు అయితే రోజు ప్రతి తి రోజు మార్నింగు ఈవినింగు ఫస్ట్ డే అయితే ఉప్మా కానీ ఈవినింగ్ టైము ప్రసాదంగా ఆ నెక్స్ట్ డే ఏదైనా ఆ అంటే ఉగ్గాని కానీ ఉప్ గానీ విత్ బోండా పెడతారండి లాస్ట్ డే ఇంకా మంచిగా దేవుణ్ణి నిమజ్జనిస్తూ డ్యాన్స్ లేస్తు రంగులు చల్లుకుంటు ఊర్ళ మొత్తం అండి రంగులు చల్లుకుంటూ మంచిగా డీజేలేస్తూ డాన్సులేస్తూ వెళ్తారండి లాస్ట్ కి నిమర్జనం అయిపో పోతుంది తర్వాత చాలా బాధగా ఉంటది కాండి మళ్ళీ ఎప్పుడో వన్ ఇయర్ కి వస్తది కదా అండి
అవునండి ఇప్పుడు అంటే మన ఏజ్ వాళ్లే కదండి యూత్ అంతా
అండి
అందుకే బాగా జరుపుకుంటారాంట్ మాట
ఊమ్ అవునండి బాగా చేస్తారు అంటే ఉగాది కూడా అంతే అండి
ఊమ్ ఊ
ఊమ్ చవితి రోజు చందమామను చూడకూడదు అంటారు కదా అండి అది ఎప్పుడు నుంచో మనకు వస్తూనే ఉంది కదండి
అవునవును
అలా చూస్తే ఆ రోజు మనం ఏదో నిందల పాలు అవుతారు అనేసి ఒక ఉంది కదా అండి మనకి పెద్ద ఎప్పటి నుంచో జరుగుతుంది అలా అవునండి తెలుసా అండి ఆ స్టోరీ ఏమైన మికీ
హలో
ఆ అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి నేను రెడ్డి అయితే
ఆ సరే అండి అయితే
ఆ ఓకే అండి బాయ్ అండి
ఓకే అండి బాయ్ అండి
ఓకే అండి